క్యా
ఇన్పిస్తుందా ఇదెనా ఊ
ఆ ఇన్పిస్తుంది ఇప్పుడు
ఓకే ఓకే
ప్రిపేర్ అయితున్నవా మరి ఎగ్జామ్కేమైనా
హున్ లేదు ఫోన్ స్క్రోలింగ్ తప్ప ఏం జరగతలేదు
ఊ నిన్నైపేందనుకుంటా ఎం ఏ తెలుగు
ఊ మండే రోజె
హూ
నువ్వు ఓండ్లీ ఎంకామే రాస్తున్నవా
ఆహ ఎంకామే
ఉహు
ఉహూ
ఏడున్నావ్ ఇప్పుడు
అమ్మమ్మ దింట్లోనే ఉన్నా రేబ్బోవాలి మన ఏగన వాళ్ళు ఈ రోజే వొయ్యిర్రు ఊరికి
హవునా ఎడిక్ పొయ్నారు ఊరికి అంటే
అప్పుడు జెప్పినా గదా అరుణ్ జన్పేయిండు అని
ఓ ఒకే ఒకే
ఆయనది సమచ్చరికం ఉంటే వొయ్యిర్రు
అప్పుడే వన్ ఇయర్ అయితుందా
ఆ ఆమ పెళ్ళప్పుడే గదా
వామ్మొ మీ మామయ్య దెప్పుడొస్తుంది మ్యాన్వస్రీ మరి
ఫోర్టీన్త్ కొస్ ఏ ఆగస్ట్ ఫోర్టీన్త్ దిగ్గా
ఊహు
ఆ అప్పల్లోపల ఎవరో ఒకళ్ళొస్తార్ మళ్ళా ఆహా ఏం లే ఈయన తొందర్నే అన్పెయిండంతే
ఓకే ఓకే
అహహా
ఆహా
ఇంగ ఇప్పుడు తర్వాత ఇంగ మా అత్తమ్మ డెల్వరీ కుంటదొ ఎవరో ఒకళ్ళు బుడుతారు మళ్ళా పురుడు మళ్ళా ఏమంటారు ట్వంటీ ఫస్ట్ ఇయన్నీ ఏస్తరు గానీ బట్టల్ లెవ్ బట్టలేమ్ ఏస్కోల్ల అన్ ఆలోచి సన్నాయా
అయ్యో కొనీయమన్ పొతివి మి మామని
ఉన్నాయి అన్ని ఒక్కొక్కసారి ఏసుకున్న వాటి మీద ఫోటోలు ఉన్నాయ్.
ఓహ్ కొనియమని మీ మామని మంచిగా కొనిస్తాడు.
ఆ నేనడగను ఫస్టు
అయ్యో అడుగు ఏంగాదు డిమాండ్ నీది ఉండల్ పోటీ నువ్వేందో
ఉహ్ ఇప్పుడు ఎగ్జామ్ కి ఓయినప్పుడు మా నానమ్మని అడిగి దెచ్చుకోవాలి బర్త్డేకి ఒక డ్రస్ దెచ్చుకోలనుకుంటున్న దిల్శునర్ బోతే
ఉహుహ్
నువ్ ఎగ్జామ్ రాసచ్చిన తర్వాత ఫ్రీనే అంటగా అడుగుతా ప్రభాకర్ అన్నని అడుగుతా
ఉహ్మ్
తీస్కావో అని తీస్కవోతడేమో తీస్కవోకుంటే ఒక్కదాన్నివొయి పోయి జేస్కోవచ్చుగా పోతా శ్వేత దగ్గర్కి నాది ఫిఫ్త్ సెమ్మ్ మేమో అక్కడ్నే పోయి దెచ్చుకోవాలి.
ఉహ్ శ్వేత మొన్న ఫోన్ జేశింది.
ఆ
మాట్లాడింది కాసేపు
ఉహుహ్
బిఎడ్ జేస్తలేదంటా ఏం జేస్తుందో మరి తెలీదు
ఎందుకు
ఏమో అన్న ఒద్దన్నడంటా ఎందుకో మరి
ఉహుహ్ ఏ రేణుకకి జాబొచ్చింది తెల్సా
ఏడా
స్టోరీ వెట్టింది ప్రీ ప్రైమరీ స్కూల్స్ వడ్డయి గదా.
ఆ ఆ
అందులో వచ్చిందంట గవర్నమెంటా
గవర్నమెంటేనా
అంటే కొన్ని రోజులైనంకా గవర్నమెంట్ అయితదంట అది.
ఉహుహ్
స్టార్టింగ్ టెన్ కేే అంటా ఇంకా కొన్ని రోజులైనంక ఇంక్రీజ్ జేస్తారేమో
డే మూ
అయితే నీ నోటిఫికేషన్
ఉహుహ్
ఉహుహ్ ఇంకా హలో
మాట్లాడుందా ఉమ్ వాళ్ళ నాని అన్న ఒచ్చిండంట మాట్లాడింది
ఉహుహ్
ఉమ్ అసల్ చాలా మందియ్ ఐతున్నయ్ మ్యారేజెస్ పాక్ షాప్ ఏడుంది
ఆ ఏఎన్బిసి పావనిది గూడా అయ్యింది ఎన్జెడ్సి వేదిక
ఉమ్ ఇంకెవరిదో అయినట్టుంది గదా ఎమ్ఎస్సిఎస్సొ ఎంఎస్డిఎస్సొ ఆమె
ఏమో తెలువదు అంత ఐడియా లేదు
ఉహు
హ్మ్
నాక్ థటీన్త్కొకటి ఉంది ఫిఫ్త్ ఫ్టింత్కొకటి ఉంది ఇప్పుడు ఎట్ల రాయాలో ఏం రాస్తనో ఏం తెలుస్తలేదు
అటెంప్ట్ అయితే చెయ్యి రొండు
ఉమ్ అటెంప్ట్ చేస్తా ఈవెన్ ఇదేంటి క్వాలిఫికేషన్ మార్క్స్ ఏం లేవంట ఎంకామ్ కి అంటే ఎస్టీ వాళ్ళకి క్వాలిఫికేషన్ మార్క్స్ ఏం లేదు అని చెప్పేసి అని అన్నరు
ఉహు బిఎడి స్టార్ట్ చేసి అది ఐసెట్ ది స్టార్ట్ గాలే కౌన్సిల్
లేదు స్టార్ట్ గాలేేదు
ఉహు
హ్మ్
రిజల్ట్ వొచ్చినాక స్టార్ట్ అయితది ఒక్కసారి అందరి యూనివర్సిటీవి రిజల్ట్స్ వొచ్చేస్తే స్టార్ట్ అయితయి అన్ని ఒకటేసారి స్టార్ట్ అయితయి మళ్ల అయితే
ఏమో ఆ రిజల్ట్స్ ఎప్పుడొస్తయో ఏమో ఆగస్ట్ల వొస్తయి అని ఒక టాక్ ఉంది ఇప్పుడేమో పిచ్చి లేస్తుంది ఇంటికాడ ఉండాలంటేనే
ఉమ్
పావనిని అడిగిన ఏమన్న ఉంటే చూడు అని చెప్పేసి ఫిఫ్టీన్త్ అంటే సిక్స్త సిక్స్టీన్త్ రోజు ఫ్రీగానే ఉంటా ఆ రోజు జూడు అని చెప్పేసి అని అన్న
ఆహా
అడుగుతే సరే అడిగి చెప్తాలే అప్పటి వరకు ఉంటయో ఉండవొ అని అన్నది
ఉహు
నేను వొచ్చినప్పటి నుండి అయినా పోయినా బాగుండేది అనిపిస్తుంది
ఉమ్ అన్నేప్పుడోస్తడు దసరా కేనా
ఉ దసరాకె
ఉ
ఈసారి దసరాకు వస్తా వి ఫ్రీ ఉంటావా
ఏమో చెప్తలే అప్పటిలోపు చెప్తా అప్పల్లోపు మా చిన్న అన్న పంపుత్ తడో పంపడో
ఒకేళ వొస్తా అంటే శ్వేతని గుడా తీసుకొస్తా
ఉమ్ మా చిన్న అన్న వంపుతడో వంపడో తెల్వదు
అయ్యయ్యో నేను అడగనా మరి ఒకసారి
అప్పుడు గదా అప్పుడు అడుగుదువు లే
ఆ సరే
మ్ మన చార్మినార్ కె ఇంగా ఇదే లాస్ట్ ఇంకెడికన్నా పోత అన్న నేను పంపియ్యను అని అన్నడు
అయ్యో
మ్
మ్ హు
చెప్పు ఇంకా
ఎమ్ ఉంది అన్న ఏమో కొంచెం బిజీ బిజీ గా ఉన్నాడో ఎవరు మాట్లాడుతలేరో అక్కకి నేను ఫోన్ చేసేదాక అక్క ఫోన్ ఎత్తుత లేదు
మ్
బాధ అయితుంది ఇంట్ల ఉండాలంటే ఏడుపోస్తుంది బట్ కొన్ని మె మెమరీస్ సైతే మెమొరేతోని మంచిగా క్రియేట్ చేసుకుంటున్న అనిపిస్తుంది ఇగ
ఎవర్నా
మ్ వాళ్లకు అంటే నేను ఇంట్ల ఉండడం కొంచెం నాకే ఇబ్బంది గా అనిపిస్తుంది ఇగా ఆళ్ళేట్లుంటర్ చెప్పు
ఆ
ఇగ అయినా ఒకవేళ పావని వాళ్ళ దగ్గర ఉంటే ఈ వీక్ మొత్తం ఈ వీక్ ఉంటా అంతే అంటే వెనస్డే వరకుంటా ఒకేలా ఉంది అని అన్న ననుకో కథం పోయ్యి చూస్కొని ఎట్లనైనా కొట్టాలి అన్న ధైర్యంతోన్ బోతా
ఆ
ఇగ ఎగ్జామ్స్ అయిపోతే కొంచం ఫ్రీగుంట ఈ రిజల్ట్స్ కోసం కౌన్సిలింగ్స్ కోసం వేట్ జేయాల్సి ఒస్తదంతే ఇగ
మ్ ఈ రిజల్ట్ ఎప్పుడొస్తదో మరి ఇగ మనం కాలేజ్ వోయేసరికి దసర వొస్తది
దసరా అయిపోతది ఆమ్ సే డిసెంబర్ అవ్వచ్చు డిస్ సంక్రాంతికైనా పర్లేదు ఇగ
అవున్గా ప్రణయ్ అన్న మాట్లాడుతుండా
మ్ మాట్లాడిండే
మ్
ఆళ్ల చెల్లె మ్యారేజ్ అయింది నిన్న వాళ్ళ బాబాయ్ కూతుర్ది
మ్ హు
పాపం కొంచం ఏడ్చ్చిండనుకో
ఆమ్మో ఏడుస్తర్గుడ్నా
అంటే ఆ తన ముందు జూపెట్లే గాని చాలా ఫీల్ అయ్యిండు
బాండింగ్ బాగుందేమో
ఆ ఆమె మ్మ్ అసలు ఆయన చుట్టుపక్కల లేడజెప్పి పిల్ పిచ్చి మరీ ఫోటో దిగిందంట స్టేజ్ మీద
మ్ హు
మ్ ఆ పాటిన్పియానిక్వొచ్చినవ ఇపున్నా దగ్గర్కి పంట్ వెల్ సచం కొట్టి దాంట్ల గొట్టు మరి ఊఉ చెప్పింకా
చెప్పాలి నువ్వే
అందర్ ఓకేనా మణి అన్న ఈశ్వర అన్న అందరూ
ఆ అన్నవాల్ చిన్నన్న వాళ్ళ డాడీకే కొంచం హెల్త్ బాలేకుండే త్రీ డేస్ నుంచ్ హాస్ పటల్లో ఉండే
అవునా అయ్యో ఇప్పుడు ఓకేనా మరి
ఆ డిశ్చార్జ్ జేషిర్రు ఈ రోజు
ఓకే ఓకే
ఉమ్
మాట్లాడుతున్నారా నవనీత వాళ్ళు గిట్ల
ఆ ఇంగా గ్రూప్ ఉంది గదా అవ్నే గ్రూప్ లో లెవ్ గదా నువ్వు
ఉన్న బ్యాక్ బెంచెస్ ఆ కలిపింది నువ్వే ఆ రోజు నయ్యా ఆ రోజు చార్మినర్కువోయిన రోజు కలిపినవు గదా
ఆ ఇంగా అందులా మెసేజ్ జేస్తార్ అంతే ఇంగ గ్రూప్ ఒక్కటి ఇంగ స్నాప్లేమన్నా స్నాపులు పెడితే రిప్లై ఇస్తది
హుహు
ఇంకేందొ
టుమారో ఇప్పుడు మీది ఎంకామేనా బిఎడ్ చేస్సవా
జాబ్ డియ్యాడ్ జెయ్యాలన్పిస్తుంది
ఉహు
ఇన్రోజులెమో ఎంకాం ఎంకాం ఎంకాం అనిపిచ్చివట్టింది ఇప్పుడేమో మళ్ళ బి యడ్ అన్పిసుంది రెండు ఒకేసారి చేసే ఛాన్స్ ఉంటే మంచిగుండిన్పిసుంది
ఒకటి డిస్టెన్స్ లో చేయి ఒకటి రెగ్యులర్గా చెయ్ కదా చెయొచ్చ చెయొచ్చంట నేను మొన్నగనుక్కొనిండే ఒక బి యడ్ బి యడ్ ఏమో బి ఎడ్ ఏమో అంటే రెగ్యులర్గా చెయ్యి ఎంకాము డిస్టెన్స్ లో చేయ్ బెట్టరు
అంటే అట్లా చేస్తే ఏమైతదంటే ఇప్పుడు మనకి సర్టిఫికెట్స్ మీద రెండు ఒక టై ఇయర్ ఉంటది కదా
ఆర్ట్ అంటే ను
అన్
ను నువ్ రెజ్యూమే ఏం పెట్టుకుంటవ్ రెస్యు నీకైతే ఎప్పుడు జాబ్ కావాలన్నా రెస్యుమ్ లో నీ కు ఒక కన్వీనియంట్ గనే పెట్టుకుంటావు కదా సర్టిఫికేట్స్ ఔస్రం లేదు రెస్యూమ్ ఒకటి ఉంటే సరిపోతై కదా ఆళ్ళకి
అంటే మనం గవర్నమెంట్ కదా ప్రిపేర్ అయ్యేది ఇంకా ఇప్పుడు టీచింగ్ సైడ్ వోదాం అనుకుట్న కాబట్టి ఇంకా బిఎడ్ చేస్నంక డి ఎస్సి టెట్ అట్లా రాస్తాం కదా
అహ ఇట్లా టూ ఇయర్స్ అంటే నీకట్లా కాకపోయినా గానీ మ్మ్
బి ఎడ్ చేస్నంక ఇట్లా టూ ఇయర్స్ ఇట్లా ప్రైవేట్ల టీచ్ చేస్కుంటూ అయినా సరే ఎం కంమ్ డిస్టెన్సల చేస్కోవచ్చు కదా అ అన్నట్టు చూస్తున్నా
అయితే బి ఎడ్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ లోనే జాయిన్ అవ్వ గదా మరి డిస్టెన్సలనే ఎం కామ్.
అదే అన్కుంటున్నా
అంటే ఎం కామ్ నెక్స్ట్ ఇయర్ చేస్తావా
మ్మ్ రెండు ఒకటేసారి చేసే ఛాన్స్ ఉంటే బాగుంటుండె గానీ అన్ని యూనివర్సిటీస్ అట్ల యాక్సెప్ట్ జెయ్యవంట
చేస్తయంటా నాకు మొన్న ఒక అక్కయ్య జెప్పింది సీనియర్ అంటే నా కన్నా మా అన్న ఏజ్ గ్రూప్ అన్కో మా అన్న కన్నా జూనియర్
ఊహా
మా అక్కయ్య జెప్పింది ఒక యూనివర్